చెప్పండి మీ వాయిస్ చానా చిన్నగా వినిపిస్తుంది
రాజుభాయ్ బర్డే ఎస్టర్డే ఎస్టర్డే రాజు రాజుభాయి బర్డే ఎస్టర్డే రాజుభాయ్ బర్డే
ఆ రాజుబాయ్ వెరీ హీజ హ ఇజ రిచెస్ట్ మ్యాన్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారంట వాళ్ళ బర్త్డే హైదరాబాద్ హైదరాబాద్ లో హలో ఏం మాట్లాడారు హలో ఏమ్మా మాట్లాడారు ఎందుకండి మీరు సైలెంట్ గా ఉన్నారు మీ వాయిస్ అసలు మాకు ఇనిపించడమే లేదు
మీ హాస్టల్ లైఫ్ ఎలా ఉండేదో ఒకసారి హాస్టల్ లైఫ్ గురించి
హాస్టల్ ఎక్కువ అసలు చెప్పుకోడు చాలా చాలా అంటే చాలా దణనీయంగా ఉంటుంది అసలు తినడానికి తిండిండదు తాగడానికి నిల్లుండదు అని చెప్తే బాగోదు కాని అలాగే ఉంటుంది
ఒకసారి డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి గుర్తుందా ఎవరికో ఒకరికి డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి ఇప్పుడు
నందవర
కానీ అప్పుడు అది నాటకంలా మాకు అనిపించింది ఎందుకం టె అంత ఆ తర్వాత డెంటల్ ప్రాబ్లం గురించి ప్రస్తావన రాలేదు
ఆ డెంటల్ ప్రాబ్లం అండి చాలా డెంటల్ తో కూడా చాలా సఫర్ అయ్యాం మేము అసలు అంటే మిడ్ నైట్ లో నిద్రగా ఉండదు అసలు చాలా పెయిన్ వస్తుంది దానికి ఇంకా నైట్ టైమ్ చేసి ఏడ్సే వాళ్ళు కొంతమంది
మీ గర్జి తామరాద్రతలకు మీ ఉన్నాయా ఇప్పుడు
దట్ సో నో దాని వదిలేశాము ఎలా వచ్చావా అలా వెళ్లిపోతాయి ఇం ఏం చేస్తాం దాన్లకి మనం
అలా వెళ్ళిపో రోగాలు ఎప్పుడై ఎప్పుడైనా మ
అలా వెళ్ళిపోవని బడ్జెట్ లో బడ్జెట్ బడ్జెట్ లో ఏవైనా అప్పుడు ఏం చేస్తావు మనము ఏ మీ కార్యవాపు వలనే ఇస్తే ఎక్ వాళ్ళకి చూపిచ్చచ్చు అట్లా ఫంగస్
ఎవరికో ఈ తామర మించిపోయినట్లు సమాచారం వచ్చింది
ఏంటి
తామర మించిపోయి గోకడం ఆగట్లేదని సమాచారం వచ్చింది మదర్ ఇండియా
ఏమో అండి కొంతమందికి మామూలే మనుషుల అన్నాక రోగాలు అన్నాక మనుషులకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇంగ అంతే వాటితో పాటు జీవించాలి జీ తం ఇంగా మీ ఆస్టల్ లైఫ్ గురించి చెప్పండి మీ మీ మీరు హాస్టల్ లో ఎలా ఉన్నారు
హాస్టల్ లైఫ్ ఇస్టు చాలా బాధ కరం దయనీయం
హా సల్ ఎలా ఉం
ఇక్కడ అన్ని ఇక్కడ అన్ని వసతులు ఉన్నా కూడా ఈ హాస్టల్ లో మన శాంతి అనేది ఉండదు ఎందుకంటే అది అంతే ఇంకా మనం ఏం చేయలేం హాస్టల్ లైఫ్ లో బాదలు తప్పది హాస్టల్ లైఫ్ ట్లా అన్ని వస్తులు ఉండొచ్చు కా తాత్ క పోతే పించదు జన్మభూమికే వెళ్ళాలనిపిస్తుంటుంది గానీ హ్మ్ జన్మభూమిలో ఎందుకొచ్చావ్ ఎలా వొ చౌ ఎవరు రమ్మన్నారు అట్లాన్ ఉంటాయ్
కొంతమంది మైండ్ సెట్లు అలాగే ఉంటయండి ఎంత పనికిమాలిన వాళ్ళు లు వాళ్ళు అసలు
ఎందుకొచ్చావు ఎవరు రమ్మన్నారు అలాంటి మనిషి యూస్ చేస్తారు కొంతమంది
ఇంతక అనిపిస్తుంది అలా కొంతమందికి అంటే అలాంటి వాళ్ళు ఇంటి దగ్గర బాగా కొవ్ బట్టి బాగా వెరిగింటారు బాగ ఇంటి దగ్గర ఫుడ్ దిని ఇంటి దగ్గర అమ్మ నాన్న చేసిన ఫుడ్ తిని వాళ్ళకి రాబుద్దిగా వెళ్ళాలనిపించదు హాస్టల్స్ కి అలాగే ఒక్కసారి హాస్టల్స్ లో ఉండి చూస్తే ఆ అం స ఫ్యామిలీ ఇంటి దగ్గర కన్నా
మీరు ఏం జాబ్ చేస్తుంటారు మీరు పార్ట్ టైమ్ జాబ్ ఏమైనా ట్రై చేశారా
ఆ లేదండి ఇప్పుడే మీ మీరు కన్సిడర్ మీరు చెప్పారు కదండి కార్య యాప్ యని చేసుకోచ్చని
ఎలాన్నారు చిరాకు ఉమ్ ఉమ్
ఏంటండి
ఆ ఫెస్టివల్స్ దగ్గరలో ఏవేవున్నాయి
ఇప్పుడు ఏం పెస్టివల్స్ లేవండి
వల్ ఎలా ఎలా జరుప్ కున్నారు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా
కలర్స్ తెచ్
ఏ కలర్ రంగులు జల్ కున్నారమ్మ
ఎం పింకు పింక్ కలర్ యల్లో కలర్ గ్రీన్ కలర్ అప్టేర్ ఆ మిద్ద పైకెక్కి మేము చాలా బాగా ఆడుకున్నాం లైక్ ఎగ్స్ టమాటో తో తప్పలు గుడ్ల తప్పలు
అవును ఇంతకు ముందు ఒక వీడియో ఉండ అది ఎక్కడ పాయినో ఏమో
ఆ మేము చాలా
అది అది ఎప్పుడి విడియో ఉమ్ హోలీ దే నా అది
ఆ హోలీ బా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఆ
ఓహో ఓ
మా వీధిలో కూడా చాలా మంది పిల్లలు రంగులు చల్లుకొని గుడ్లు తుప్పలంట టమాట తుప్పులుంట నీళ్ళ అంటా అన్ని సల్లుకొని గేర్లు గేర్లు తిరుక్కుంటా సల్లు
అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా
ఆ చిన్నపిల్లలు స్కూల్ హాలిడేస్ ఉంటాయి కదా ఇ ఇప్పుడు
ఈ రోజు మీకు లంచ్ ఏంటండి టిఫిన్ ఏం చేశారు లంచ్ ఏంటి
టిఫిన్ ఏం చేస్తామండి ఇంకా మిడిల్ క్లాస్ వాలోళ్ళ ఇంట్ల ఏముంటంది చెప్పండి పప్పన్న
మాది కూడా ఈరోజు టిఫిన్స్ ఏమి లేవు ఆల్
మిడిల్ క్లాస్ ఇంట్లో ఏం ఉంటాడండి ఏదో ఏదో కారం అంగన్
అయనా మీ ఐఏఎస్ కి ఐపీఎస్ కి ప్రిపేర్ అవుతుంటారు కదా ఐఏఎస్ కి ఐపీఎస్ బ్రెయిన్ కి మంచి మంచి ఫుడ్ కావాలి కదా అవన్నీ మీ
మ మనీ లేవాడా ఐ ఏ ఎస్ ఐ పిఎస్ కి బెంక్ ఫుడ్ కావాలంటే అలాంటివి రిచ్ కిడ్స్ వల్ల ఇంట్లో ఉంటాయి
మొలకలు తింటున్నట్టు కొంతమంది ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఇప్పుడు హెల్తీ డైట్ ఫాలో అయితేనే రెండు రోజులు బతు క్కగలం
డేట్
కొంతమంది చాంపియన్స్ అతను ఇలా నెట్టుకొస్తున్నారు అతను
పూట గడిచేదే కష్టం మా అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి పప్పు అన్నం తిని పొద్దు పోతము ఇగ ఏం పని పాట లేని వాళ్ళకి పుడ్ పెట్టడం ఏ ఎక్కువ అని
మిల్కీ అయితే మూడు పూటల రెగ్యులర్ గా ఫాలో అవుతుంది హు మా పుడ్ మేమే ప్రిపేర్ చేసుకుంటాం మాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్ని ఇంట్రెస్ట్ ఎలా మనీ వస్తుంది
మనీ వడ్డీ అబ్బులు తినే అంతే మంది మీద ఎంత మంది ప్రజలు బాధపడుతున్నారు మీరు అట్ట వడ్డీ వడ్డీ వడ్డీ మీద వడ్డీ వేస్తే
వాళ్ళకంటే నువ్వే బాద పడుతున్నట్టు ఉన్నావు
మీరు కూర ఫ్రీ గా తింటారు కదా ఎట్లా అది వాళ్ళకి లాస్ కదా
హలో మాకు ఇంకొక ఇల్లుంది కదా దాంట్లో అతను ఉంటాడు కాబట్టి రెంటుగా అతను
అయినా మీకు ఫ్రీగా కూరేయడం ఒక సండే ది ఎవరీ సండే వీ
ఆయనే ఆయన రెంట్ పేజేస్తాడా లేంకీయదా వేరే వాళ్ళు రెంట్ అంట ఐదు వేలు సల్మాన్ కీ వేరే వాళ్ళు రెంట్ ఉంటే ఐదు వేలు ఇత్తరు కానీ అంతను వారానికి మూడు వందల కూర ఇస్తాడు మూడు వందల కూర అంటే నాలుగు ముల్ల పన్నెండు పన్నెండు వందల ఏది కూర పన్నెండు వందల ఐ ఐదు వేలు రెంట్ విడిచిపెట్టి పన్నెండు వందలు తీసుకుంటున్నాము అన్నాం ఫ్రీ అంటే పడవన్ మధ్య లో అంటే ఎవ్రీ ఎవ్రీ ట్యూ తర్స్ డే అనుకో ఎవ్రీ తర్స్ డే అంటే ఫోర్ తర్స్ డే లు త్రీ హండ్రెడ్ లెక్కేసుకో అట్టవేనా అట్టవేనా రెండు వేలు మూడు రెండు వేల కంటే ఎక్కువ అయితలేదు రెండు వేలే అయ్యేది కానీ మూడు వేలు లో అతనికే లాభం వస్తుంది కదా రెండు వేలే మధ్యలో తెచ్చుకున్న సండే తర్స్ డే తెచ్చుకున్నా నాలుగు తర్స్ ఏళ్ళు నాలుగు సండేలకి పన్నెండు వందలు పన్నెండు వందలు రెండు వేలు అయిత రెండు వేల నాలుగు వందలు రెండు వేలు అయితది. అంతే ప్రతిసారి మూడు వందలు మూడు వందలు ఎనిమిది సార్లు ఎనిమిది ముళ్ళ ఇరవై నాలుగు అంతే అదే వేరే వాళ్ళకి రెంట్ కు ఇస్తే అది రెండు వేల నాలుగు ఐదు వేలు సైరెంట్ మళ్ళీ దానికి కరెంట్ ఈ బిల్లు మీమే పే చేయాలి అది ట్యాక్స్ ఆ ఇంటి పన్ నువ్ ఏడ పెట్టాలి కుళాయి పని నువ్ ఏడ పెట్టాలి అన్ని పన్నులు మీమే కట్టి అలా అతనికి వేరే వాళ్ళ ఎవ్వరు వాడు పోండి
అన్ని పన్నులు కడుతున్నారా మీరు అయసలు టానేర్ట
ఎల్ కె మేలుకో అది ఇక్కడ తీసుకరా అప్పుడు ఆ పాప కు కలిపేది ఉంది చూడూ ఆ అమ్మా ఇప్పుడు లేచా ఆగరాదు తలుపులు తీర్చకుంటుంది పల్లి పెట్టుకొని అరుచుకుంటా ఉకురి ముక్కు పెట్టుకొని తిరుక్కుంటా ఉంటుంది ఓకే ధన్యవాదాలు కాలు ఓవర్ ఒ పటు లేదు ఇంకా టెన్ మినిట్ ఒక టూ మినిట్స్ అరేరే చెప్పు ఇంకా
చిన్న పిల్లలు ఎందుకు అన్ విడిగా ఉంటారు
బాగా నచ్చింది కదా నీకు రెసిపీ
చిన్నపిల్లలు ఎందుకో చాలా క్యూట్ గా ఉంటారు కదా అండి
గవు ఓట్స్ ఓట్స్ హల్వా ఈటింగ్ పందిలాగా
చిన్న పిల్లలకి బలమైన ఆ పెట్టండి ఓ డ్రెస్సు అ
బాంది గా మిల్కీ ఓట్స్ హల్వా ఎమ్మి ఎమ్మి ఎబ్బో ఆగు వీడియోకల్ ఎస్త ఎట్లా పడ్ లాడుతుందా ఈ బ్యాగు
నూడుల్స్